అ హలో! ఏం చేస్తున్నారు?
మేమున్నాలి చాలు న, ఏం చేస్తున్నారు?
ఖాళీ
ఏమున్నది ఏం చేస్తున్నరు
ఏం లేదు కాళీ
ఉన్నాడు మా బాబు చికాక్ చేస్తా ఉన్నాడు
అయ్యో
ఉహు ఇప్పుడె లేశిండు స
ఇంకా అన్నం గిట్ల తినబెట్లేద మీ బాబుకి
తినబెట్లే తినట్లేదు అన్నాం తినబెట్లేదు ఎక్సట్రా చేస్తా ఉన్నాం
ఫీవర్ గిట్లా వచ్చిందా
ఫీవర్ కాదు కనీ ఆయన డైటింగ్ చేస్తాండు
ఆహా మీరు చేసినట్ట అవునా ఉ తిన్నర మీరు అన్నం
తిన్న పొద్దున తిన్న
అవునా ఏంకారీ
కరీ నైట్ కొంచమంత చికెన్ చేసిన చికెన్ ఉన్నది
మీరు ఎంతవరకు చదువుకున్నారు
నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న మీరు
మేము ఇంటర్ ఫస్ట్ ఇయ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాం
అవునా
హాస్టల్లా అప్ అండ్ డౌన్ చేయడమ మీరు
ఆహా ఆ
అప్ అండ్ డౌన్ చేయడమా హాస్టల్నే చదువు
అప్పట్లో నే హాస్టలన్ ఏం లేదు పోయినా గనీ తిరిగి వచ్చిన మళ్ళ ఎమ్మటే
ఎందు ఫుడ్ పడకనా లేకుంటే ఉండబుద్దిగా ఇ
ఆ అప్పండౌన్ చెయ్యడమే మామూలుగా ట్రైన్ కి వెళ్ళి వచ్చేది అప్పుడప్పు బస్కి వెళ్ళి వచ్చేది ఉమ్ ఉమ్
మీకు కాలేజ్ లైఫ్ బెస్ట్ అనిపిచ్చేదా స్కూల్ లైఫ్ బెస్ట్ అనిపిచ్చేదా
స్కూల్ లైఫే బెస్ట్ అనిపిస్తది కాపోతే చాలా గ్యాప్ వచ్చింది చదువుకొని కూడా కాబట్టి ఇప్పుడు ఏ లైఫ్ బెస్ట్ అనిపిత్తలేదు ఎందుకంటే ఆ స్కూల్ లైఫ్ బెస్ట్ ఎందుకు అనిపిస్తది అంటే మనం ఒక పది సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఎక్కువ బాండింగ్ ఉంటది ఒకరికొకరికి ఫ్రెండ్స్ కి మామలుగా ఎవరైనా కనిపిచ్చినా అరే వీళ్లు నాతోటి పది సంవత్సరాలు చదువుకున్నారు కదా వీళ్ళు కొంచెం బెటర్ కదా అన్నట్టు అనిపిస్తది ఇగ ఇంటర్ అయితేంది రెండు సంవత్సరాలు కాబట్టి అద అంత అనిపియ్యదు అనమాట ఓ గిల్లు మన ఇంటరోళ్లు మా ఇంటర్ ల చదువుకున్నడు గా పోరాడు అన్నట్టు అనిపిత్తది అనమాట ఆ ఈ డిగ్రీ వాళ్ళ అయితే ఇంకా చెప్పేటట్ ట్టె ఉండదు వేరే వేరే జిల్లాకో ఎక్కడికో పోయి చదువుకుంటాం కాబట్టి వాళ్ళుమనకనపడరు వాళ్ళు మనం మాట్లాడం వాళ్ళు మాట్లాడినా మనం మాట్లాడం అంత చికాక్ వుంటది
మళ్ళా స్కూ స్కూల్ లైఫ్ బెస్ట్ ఎందుకంట్ మనం చిన్నప్ ప్పడి నుంచి వెళ్ళి అందరితో కలిసి, మెలిసి ఉండటం వాళ్ల. మళ్ళ అందలోటి గేమ్స్ ఆడుతాం, ఏదైనా పార్టీస్ ఇట్లా ఉంట్ టై స్కూల్లో అందుకోస్ ఉహ్ కొంచెం మ స్కూల్ లైఫ్ అనేది బెస్ట్ అనిపిస్తది.
అవునవును
మ్మ్ కాలేజ్ లైఫ్ అంటే. అంత సా టీచర్ల అయినా సార్లయినా అంత పట్ టిచ్చుకోరాన్నట్టు. ఆహ్ స్కూల్ లైఫ్లో అయితే. ఇగ ఆ ఇట్లా అన్నీ చేయాలి, పిల్లలకి ఇట్లా గేమ్స్ ఆడిపియాలి, ఇట్లా సాంగ్స్ వాడియాలి. అనేసి సార్ గిట్లా అనుకుంటారు. చేయిస్తారన్నట్టు మనతోని
హ్మ్ హు అదే అదే మళ్ళ చాలా సంవత్సరాలు బాండింగ్ ఉంటది గదా. అందరికీ మీ పుస్తకాలు చదువుకున్నాం, చిన్నప్పటినుండి వీళ్ళతో ఉన్నాం. అని అన్నిసార్లు కలిసే
ఆహ్
అహ్ మీకే లైఫ్ బెస్ట అనిపిస్తాంది. కాలేజ్ లైఫ, స్కూల్ లైఫ. ఆ అవునా
ఉమ్మ్ అంటే మేము ఫస్ట్ క్లాస్ నుంచ్చెళ్ళి సెవెంత్ వరకు ఊళ్లే చదువుకున్నాం.
ఆ
ఆహ్ ఇగ మళ ఎయిత్ నుంచ్చెల్లి తే టెన్త్ వరకి, ఆస్ టేల్లెగ హ్మ్ అక్కనే ఫుడ్ మంచినే ఉన్నది. ఉమ్ ఫుడ్ పడ్డది మంచినే మాకు. ఉమ్ మంచ్ చేంజాయ్ అనిపించేది హాస్టల గూడా
ఆహా
ఉమ్మ్ ట్లా అ టీచర్ల్ గిట్లా ఏమన్నా తెచ్చుకున్న కర్రీస్ తెచ్చుకున్న, మీకు కర్రీస్ మంచి లేకుంటే మేము కరీస్ ఇస్తామని, అనడము టీచర్ వాళ్ళ హాస్టల్ ఉంటే. ఆ మీకేమన్నా కావాలంట్ అంటే మాకు చెప్పండరా మీకు ఇస్తాము, తెప్పిస్తాము, అది ఇదిని మేడం వాళ్ళు. మంచ్ గా అడిగేది
ఆహా
ఆ ఇగ మాకు ఏదన్నా కావాలన్నా గూడా టీచర్లదోని తెప్పించుకునేది మా ఫె మా పేరెంట్స్ తెచ్చింది గాక. మేడం వాళ్ళతోటి గూడా తెప్పించుకుంటాం మేం.
ఆ హా
మ్మ్
అంత ఏం ఉండబోయేది ఆ అంటే రెండు మూడు సార్లు పోదామని అనుకున్నా ప్లాన్ చేసినాం గానీ పొయ్యి ఒక దే ఆ ఒక ఒకసారేమో త్రీ డేస్ ఏమో ఉన్న, ఉన్నంక నాతో ఉన్నోళ్ళు అందరు అంటే మేము చాల లాంగ్ పొయినం. ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఏ సిండో ఏస్తా ఎందుకు చెప్పు కిలోమీటర్ల దూరంలో నూట ముప్పై, నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఏస్తా పొయీ ఉన్న రెండు రోజులకే పండగ వొచ్చింది. ఆ పండగ మనం మాములుగ వంటలకి పోతరు కదా అట్లా పండుగలు వొచ్చినయి.
ఆ
తే అందరోళ్ళ, స్కూల్లున్నోళ్ళ, హాస్టల్లున్నోళ్ళ అందరు ఎళ్ళిపొయిరు పోయేటోలం దెగెటోలంత దగ్గర దగ్గర లందరూ. మేము ఒక ముగ్గురం నలుగురం ఉన్నాం అక్కడ హాస్టల్లా కి మాకంత ఇంట్రెస్ట్ అనిపోయలేదు నేను ఉంటే బాగుండేది అని కాకపోతే ఇంట్రెస్ట్ అని అందరు పొయిరు మమ్మల్ని తీసుకపోత లేరు మా నాన్న వాళ్ళు కావాలని వదిలిపెట్టిరు మమ్మల్ని యిడా అనేసి ఇగ నా మనసులో ఫీలింగ్ మరీ ఎక్కువ పడ్డది అనమాట. ఫిలింగ్ మరి ఇగ ఒద్దు ఒద్దు నేన్ పోతా మా నాన్న గొం టే బాగా ఇష్టం నాకు. మా నాన్న నన్ను వదిలిపెట్టాలని చూసిన, నాన్నకే ఇష్టపడుత అట్లా
కిస్టం డాడి అంటే ఇష్టం మ్మ్
దర్జాగా నన్ను చూడకుంట ఉంటడో ఉండడో మస్త్ బాద పడుతుండు గదా నేను లేకపోతే ఒక్క రోజు ఏదన ఊరికి పోయినా గూడ ఊకె ఫోన్ జేసేది అప్పుడు మా ఇంటోళ్ళకు అని ఇక్కడ ఉండడాని అనేసి ఇగ అట్లా బా అనిపించి మా నాన్న నేను లేకుండ ఇన్ని రోజులు ఉండ మూడు రోజులే అప్పడికి మూడు రోజులుండనే ఉండడు మా నాన్న ఎంత కఠినంగా ఉంటా అని పొయింటో గానీ నేను ఉండననే ఫోన్ చేసి అన్నా అంటే మా నాన్న వచ్చి అన్ని కొన్నిచ్చోచ్చిండు గాని మ్మ్ కొనిచ్చి వచ్చిండు అట్ట కూడ ఉండను నేను అని దొంగతనంగా వేరే వాళ్ళ ఫోన్ ఉంటే హాస్టల్లో ఉంటు గదా ఆయమ్మలో ఎవరెవరో
ఆ వార్డెన్ గిట్ల
ఇంగతే అ వార్డెన్‌ వాళ్ళ అమ్మ ముసలమ్మా అంట వా ఆడ రూం ఇచ్చిరనుకో ఆ రోజు పనికి బోయిన్ దొంగతనంగా మానాన్న నెంబరు చేతులో రాస్కుబోయి ఎ నేనిడ ఉండనంటే ఉండు అంటే సరే అన్నట్టు ఉన్నా ఉన్నంక నాలుగో రోజు ఈ రోజు మా నాతో పాటు ఇంకొకమె వచ్చింది ఆమె ఏం జెసింది అల్ డాడీ కి జెసి నేను ఉండను నా వల్ల గాదు నన్ దీస్కోపో నేన్ నన్ జంపిన మంచిదే గాని నేను ఉండననేసి బాగా ఏడ్చింది. ఏడిస్తే ఆమె వచ్చింది ఆమె వాళ్ళ డాడి వచ్చిండు తెల్లారే వచ్చిండు నేనేం జెసిన నేను రాననేస్ ఫస్ట్ అన్నా అంటే నువ్వు ఒక దానివే ఎట్ల ఉంటవ్ నడువ్ నువ్వు ఒక్కదానివే ఉండు అంటే ఉండవు మళ్ళి ఇబ్బంది అయితది నేను ఉంటే ఇద్దరం గల్సి ఉందాం అనుకున్నా గాని నేన్ లేనుగా నువ్వు. ఒక్కదానివె ఎట్ల ఉంటవ్ అని ఆమె నన్ను రెచ్చగొట్టింది
ఆహ్ మనం పక్కు మనం బాగు పడొద్దు పక్కింటో బాగు పడద్ ఒరియద్దు
అదే అందుకని ఆమె రెచ్చ గొట్టేసరికి అరె నిజంగనే గదా మళ్ళ ఆమె బోతె నేన్ ఒక దాన్నే ఎట్లుంటా అన్న అందరితోని ఎట్లా మెలుగుతా అని ఇగ భయం అనిపించి ఇగ సప్పుడు జేయగుండ నేన గూడ వత్త పా సదురుకొని వచ్చినం మా నాన్న గూడ తెల్వకుంటా.
హ్మ్ హు అంటే స్ట్రీట్ అనేది ఉండద్ మీ హాస్టల్ల
అఆహ్హ్
అంటే స్ట్రిట్‌గా ఉండదా మీ హాస్టల్ అంటాన
సిట్టే సిట్టే గాని అది సెలవులు గదా అందరు ఎళ్ళిపోయారు గదా
అంటే ఫేరెన్స్ వస్తానే పంపిస్తారుగా
గానీ అది ప్రైవేట్ హస్టలే ఇంకా అంటే హాస్టల్ ప్రైవేట్దె గాని స్కూల్ గవర్మెంట్దెమో అక్కడ
హ్మ్ హు
పోతనేననీ పోయినా ఎవ్వరు లేనిది బ్యాగ్స్ సదురుకొని పోయినా సార్లక్ ఫోన్ గూడా జెయలే సార్లకు పోయిన అలాగ ఎళ్ళె వరక్ ఆల్ల హాస్టల్ లో ఉండేటోళ్ళు గూడా చేయలే
అవునా
అన సిక్స్త్ క్లాస్ లో అనే
హ్మ్ హు ఫస్ట్ ఎవల్ కాని ఫస్ట్ కొత్తల హాస్టల్లో ఎవ్వల్ గుల్ అవ్వుద్దె నాకు గూడా ఉండబుద్ది కాకపోయేది మా చెల్లెలు ఇట్ల మా ఊరు చాలా మంది ఉండేది. ఇగో ఉంటా ఉంటెనె గదా అలవాటు జెస్కున్నాం మా కాడ సెవెంత్ వరకే ఉంటది.
ఆహా
హ్మ్ ఇగ పోతే పగన్ అప్ అండ్ డౌన్ జెహె చేయడానికి ఉంటది గానీ ఇగ అప్ అండ్ డౌన్ ఎవ్వల్ జెస్తారు వర్ష. వర్షంకాలం ఇట్ల వా వయ్ సక్కగ వర్షం బస్సు రాదు వర్షాలు గొడతాయి అనేసి ఇగ. మియవ్ అప్ అండ్ డౌన్ జెయకుంటే కాష్ట ఆడ జాయిన్ అయిన ఇం
ఆహ్
ఉమ్ కొత్తలా మాకు కూడా ఉండ బుద్ధది కాకపోయేది కాగానీ కొంచెం అలవాటు చేసుకొనిగా ఉన్నాం ఇగ ఉమ్ ఏ మాకు ఫస్ స్ట్ అంటే కొంచెం మేడం అలవాటు అయ్యేదాకా మేడం దగ్గర ఉంటూ గా ఉంచుకొని మమ్మల్ని అట్ల కాదురా ఇట్లారా మన ఇ ఇట్లా మంచిగా ఉండాలి మంచిగా చదువుకోవాలి జాబ్ తెచ్చుకోవాలి అది జేయ్ ఇది జే యాలా అనేసి మేడం అన్ని ఇట్లా కుంటే అ అనేది అన్నట్టు చెప్పేది మాకు
ఆ
ఇక చెప్తాఆంటీగా ఇగ అవునుగా మన కోసమే కదా మేడం చెప్పేసి అనేసి మేము కూడా ఉండేది ఇగా అటు ఇటు ఒక సంవస్ సో నాకు మంచిగా అనిపియ కపోయేది ఇక కొంచెం అలవాటు అయ్యింది ఇక హస్టల్నే ఇక హాస్టల్నే ఉండేది ఇక
ఆ
ఉమ్ ఇగ హాలిడే ఇట్లా వచ్చినా మేడం ఇట్లా ఫోన్ చేసేది మాట్లాడిపి చ్చేది మాతోని మా అమ్మ పేరెంట్స్ తోని
ఆ
ఇగా మాట్లాడే సండే సండే వచ్చేది మా అమ్మ వాళ్ ఇట్లా ఇ సండే సండే వచ్చి మాట్లాడేది మా అమ్ వాళ్ కూడా చాలాసేపు అంటే ఒప మా పొద్దుగాలే వచ్చి సాయం నాకు ఉండేది మాట్లాడేది నెలల ఒకటే సారి వారం జూ విన్చేదన్నట్టు ఉమ్ మమ్మూల్ని మేడం మా ఫేరెంట్స్ మా ఫేరెంట్స్తోనే ఉమ్ ఎట్లైన కొంచెం స్కూ స్కూల్ లైఫ్ బెస్ట్ అనిపించేది కాలేజ్ లైఫ్ అంటే కొంచెం మంచిగా అని పోయే పోయేది ఇంటర్ చేసినాగానీ హాస్టల్ని మంచిగా అనిపియకపోయేది
మా బాబు నిద్ర లేసిండు వచ్చి సాయ్ అస్తంది నసపుడు
ఆ
లే